హలో
నమస్కారం అండి
హాయ అక్క ఎలా ఉన్నావు బాగున్నావా ఏం చేసాన్నావ్
నేను మంచిగున్నాను మీరు ఎలా ఉన్నారు
బాన్నం బానం తిన్నవా
ఇంకా లేదమ్మా మీరు
తిన్నాం తిన్నాం చానా సేపు అయింది తిని టీవీ చూస్తున్నాం
ఓకే మంచిది బాగా టీవీ తక్కువ చూడండి కొంచెం
లేదు లేదు యాక్చువల్ గా ఒక టెన్ డేస్ అయింది మాతో డబ్బులు లేక రీఛార్జ్ వేసుకోలేదు ఇప్పుడే రీచార్జ్ చేసేసుకున్నాం సో మా ఫాదర్ ఏదో మూవీ పెట్టింటే చూసుకుంటా ఉన్నాం
ఓకే మంచిది కాక్
ఏమ ఈ మాట మీరు మా ఫాదర్ తో చెప్పారా ఒక సారి మా ఫాదర్ తో చెప్పండి టీవీ తక్కువ చూడమని మీరేమనా రీఛార్జ్ చేస్తన్నారా అంటాడు మా ఫాదర్
చూడండి మీరే రీచార్జ్ చేసుకున్న మీ అంతకు మీరు ఎన్నిసార్లు రీఛార్జ్ చేసుకున్న నేను చెప్పాల్సింది చెప్తున్నాను టీవీ ఎక్కువ టైం చూడకండి మీకి కళ్ళకి దెబ్బ అని చెప్ ప్తున్నా
ఏమో అండి మా ఫాదర్ ఎక్కువ టీవీ చూస్తారు
ఓకే
ఏం చేస్తున్నారు
మేమ అండీ నేను అయితే ఈన ఇప్పుడు కొంచెం పని మీద ఇది డ్రెస్ కుట్టుకున్నాము ము రేపటికి శ్రీరానవమి కదా డ్రెస్ కుట్టుకోవాలండి
ఓకే శ్రీరామనవమి మీరు ఫెస్టివల్ చేసుకుంటారా రేపు
ఏమండి మేం మనుషులం కాదా అండి
అట్ల కాదమ్మా మెయిన్ ఫెస్టివల్ కాని అట్లా అంటుంది మామూలు కొంద కొంతమందికి ఉగాది ఇట్ల సంక్రాంతి ఇట్ ఉంటది కదా
అవునవును
అలా మీకు మెయినా అండి అడుగుతన్నది
మెయిన్ అని ఏం లేదండి మాకి కాకపోతే చేసుకుంటాము ఆ సో చేసుకోవాలి కాబట్టి చేసుకుంటాము బాగా చేసుకుంటాం
అవును లేండి ఇంకేంటి మరి బావ బాన్నారా
ఎన్ని సార్లు అడుగుతారండి బాగున్నాం మేం బాగున్నాం
మీరు కాదు బావ బావ బాగున్నాడా
ఆ బావగారు బాగున్నారండి
అ బావగారిని అడుగుతన్నం మిమ్మల్ని అడగలేదండి
ఓకే ఓకే అండి బట్ బావగారిని అడిగేటప్పుడు ముందు నేను బాగునా నో లేదో మీరు తెలుసుకోవడం ఇంపార్టెంట్
మీరు బాగుంటారులే అని మా నమ్మకము
చూడండి అది ఒక్ ఒక అపోహ మాత్రమే ఆ మీరు అనుకోకూడదండి ఆ అడగాలి మీరు బాగున్నారా అన్న తర్వాత నేను బాగున్నాన అన్న తర్వాత బావ గారు బాగున్నారు అని అడిగినా ఒక అర్థం ఉంది అంతేగాని నన్ను అడుక్కోకోకుండా
అక్కడే వుంది పోమా లోపల దాని పైన వుంది పోమా హలో
చెప్పండి
ఊ చెప్పాలి మీరే ఇంకేంటిమ్మా
చెప్పండి ఇంకేంటి విశేషాలు
మీరే చెప్పాలి
నాకెందుకో చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు
ఎందుకు
అంటే కొంచెం ఏదన్నా మన మనసులో కొన్ని బాధలు ఉంటాయి ఆ బాదల్ని మనం ఎప్పుడైతే ఏ వేరే వాళ్ళతో వాళ్ళకి చెప్పాలి అనుకుంటున్నప్పుడు ఆలకి చెప్పినప్పుడు ఆ ఫీలింగే వేరండి మన మనసులో బాధ అంతా తగ్గిపోతుంది
ఓకే ఇప్పుడు ఆ బాధ ఎవరికి చెప్పుకున్నారు ఆ బాధ ఏంటి
అంటే నాకు ఒక ఐదు ఒక ఐదు నెలల నుంచి ఒక బాధ వెంటాడుతూ ఉంటే ది అది ఎప్పుడెప్పుడు చెప్పుకోవాలి ఎప్పుడెప్పుడు బాధ తీరిపోతుందని కానీ అలాగే వస్తూ ఉన్నాను ఇంకా ఇవ్వాల టీతో నాకు ఈ మొత్తం బాధ సగం బాధ తీ తీరిపోయిందండి
ఏం బాధ అమ్మా
అది నేను ఆయనకి చెప్పేసుకున్నానండి ఇంకా చెప్పుకుంటే ఇంకా అక్కడికి వెళ్ళిపోయింది అండి అయిపోయింది
అవునా నాతో చెప్పు
ఏంటండి
మాతో చెప్పు కాంటి
ఏ ఏ మనీ
అ బాధ
ఆ బాధ మీతో చెప్పుకోడానికి ఇప్పుడు ఇంటరెస్ట్ అలా చూడండి గోబి రైస్ ఏంటండి అసలు ఏ దేని గురించి మాట్లాడుతునారు సర వరు
ఆ లేదు బావగారి సౌండ్ వినిపించాను అ వినట్టు
లేదండి మీ బావగారు ఇప్పుడే వెళ్తే బయటికీ వెళ్ళితే మేం సిటీ లేక వెళ్ళాలండి ఏది తెచ్చుకోవాలని సిటీలోకి వెళ్ళాలీ మేము ఇప్పుడు అఔటింగ్ లో ఉన్నాం అన్న మాట
ఓకే
అవుట్స్కట్ లో ఉన్నాము మేము వెళ్ళాలంటే ట్వంటీ మినిట్స్ పడుతుంది లేదండి అఔట్స్కట్ లో ఉన్నాం మేము ఉన్నది అటు ఉన్నాము సిటీలోక వెళ్ళాలి ఏమైన్నా తెచ్చుకోవాలన్న అంటే సో కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అనమాట
ఓకే అవునులేండి
సో ఇప్పుడే వెళ్లారనమాట ఆయన వచ్చానికి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పట్టచ్చ చు ఎలా అయినా పట్టొచ్చు
కే
అహ
ఇంకేంటి
చాలా బాగున్నారా అండి మీరు మీ ఫ్యామిలీ అంతా
అందరం బాగున్నామమ్మా
ఓకే
ప్రోగ్రామ్ చూస్తావా నువ్వు
నేనైతే నేనైతే డైలీలో ఒక ప్రోగ్రామ్ ని బాగా ఆ ఎంజాయ్ చేస్తూ చూస్తున్నానండి
అవునా
ఆ ప్రోగ్రామ్ అయితే భలే చూస్తానండి జనరల్ గా నేను ఆ ప్రోగ్రాం పేరు అయితే ఆ మీకు ఆల్రెడీ మేము చెప్పాను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మీకు చెప్పాను కాబట్టి ఆ ప్రోగ్రామ్ లో ఏంటంటే మనం ఒక లవ్ అనేది ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఒక రిలేషన్ స్ట్రాంగ్ రిలేషన్ అనేది ఉంటుంది
మాతవణ గ వన్నద అా అ హలో
చెప్ చెప్తున్నా న వినండి
ఆ ఆ వింటున్నాం
సో హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య కొన్ని స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది వాళ్ళిద్దరి మ థ్య బాండింగ్ సో వాళ్ళు ఎంత బాండింగ్ ఉంటే అ అలా కొన్ని టాస్క్లు ఇవ్వడం జరుగుతుంది ఛాలెంజెస్ ఉంటాయండి ఆ షోలో
అవునులేండి
సో వాటిని కొన్ని ఈ వా ఈ ఆ పెర్స్ వీళ్ళ ఉంటారు కదా అండి కపుల్స్ అనేది ఆ ఛాలెంజెస్ ని టాస్కుల్ ని కంప్లీట్ చేయాల్సి వస్తుంది
నా హలో
ఏంటండి మీరు నాతో మాట్లాడుకోకుండా
మా ఫాదరు సీరియస్ అవుతున్నారు టీవీ సౌండ్ తగ్గించానని అలిగారు కాల్ కట్ చేస్తున్న మళ్ళీ మళ్ళీ చేద్దున అండి
ఆగండి కాసేపు
కాల్ కట్ చేసెనా అండి
ఓకే చూడండి ఇది ఎంత వరకు కరెక్ట్ కాదండి నేను ఏదన్న చెప్పేతప్పుడు మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచించి కొంచెం వినండి దయతో వినండి
ఓకే అండి మీరు ఎట్లా జేప్తె అట్లే
అహ నేను ఇప్పుడు ఏదో ఒక షో గురించి మాట్లాడుతున్నాను కొంచెం వింటారని నేను ఎంతో ఆ ఆశక్తితో ఉన్నాను మరి మీరు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లే
ఏ ఏం షో అది బావుందా
షో అయితే బావుంటుందండి ఫన్ ఉంటుంది మనకి ఏడుపు వస్తుంది అన్ని అన్నీ రకాల ఎమో షన్స్ అందులో ఉంటాయిండి అస్సలు మ స్తు ఎంజాయ్ చేస్తున్నా నేనైతే
ఓకే మంచిదేగా
బట్ ఏంటంటే నాకు ఒక ఆ
వెళ్ళండి మంచిదే కదా అప్ అప్లై జేయ్యండి ఎప్పుడన్న
నాట్ అప్లై అండి జస్ట్ ఆడిషన్స్ ఆడిషన్స్
అదే ఆడిషన్స్ యె
మీకు కొంచెం తెలిదు అనుకుంటా అండి
మ్మ్ అవునవును తెలీదు తెలిదులేమ్మ
హ్మ్ ఇంకేంటండి
ఇర్పు ఇర్పిచుకుంటన్నా
ఓకే
కాల్ గట్ జేద్దున్న అని
ఆగండి కాసేపు
సరేలే చెప్పు మళ్ళీ ఏమైన ఏమన్నా వింద
మేము రీసెంట్ గా మ్మ్మ్ ఆ ఒకాస్ స్పిటల్ కెళ్ళాలి అనుకుంటున్న అండి
ఏ ఎందుకు
కొంచెం హెల్త్ పరంగా ఎళ్దామని అండి
ఓకే మంచిదేగా ఎళ్ళండి హెల్త్ చెకప్ అన్ని ప్పిచుకోండి
తప్పకుండా అండి ఎళ్తాము కాకపోతే కొంచెం ఆ టైం కావాలి సో ఆ టైం కుదిరినప్పుడు ఎల్లి మేము కొంచెం హాస్పిటల్ కెళ్ళి కొంచెం హెల్త్ చెకప్ చేప్పిచ్చ్కోవాలండి
అవునులేండి
ఇంకేమనా మాట్లాడదలుచుకున్నారా ఏమనా చెప్పాలనుకున్నారా విశేషాలు
గోబీ రైస్ వచ్చిందా
వారిని సో కాల్ మాట్లాడినంత సేపు గోబి రైస్ గోబి రైస్ ఏంటండి మీ
హుహుః హుహుః గోబీ రైస్ ఆర్డర్ పెట్టినమ్మంటిరి కదమ్మా వచ్చిందా అని అడుగుతన
పెట్టింది నేనండి క నా దిర్ వస్తుంది వచ్చినప్పుడు దాన్ని నేను ఆత్రంగా తినాలి నాకు లేని ఆత్రం మీరేంది గోబి రైస్ గోబి రైస్ గోబి రైస్ అన్నారు అసలు మీ బాధేం
గోబీ రైస్ ఆర్డర్ పెట్టిన అంటే వచ్చినాడాయప్పని
మీ మీ మాట తీరు నాకసలు నచ్చట్లేదు ప్రతిసారి గోబి రైస్ అంటున్నారు, ఇది ఏందో నాకర్థం కావట్లే. లేదు సరే అండి ఉంటానండి ఆ అదే అదే అదే అండి దానికోసమే గదా మీరు గోబి రైస్ గోబి రైస్ అంటుడది